హలో ఆ నా వాయిస్ ఇనిపిస్తుందా అండి
ఆ ఇనిపిస్తుంది
డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు కదా
ఆహా ఏం లేదు
ఉమ్మ్ బాగున్నారాండి
ఉమ్మ్ బాగున్నాం బాగున్నారా
ఉమ్మ్ బాగున్నాను ఏం చే
భోంచేశారా ఖాళీగానే ఉన్న
అవునా
ఆ అన్నం తిన్న
అవునా నేను కూడా భోంచేసి పడుకొని లేచానండి ఏం ఏం ప్రిపేర్ చేశారు ఈరోజు
మాది మటికాయ ఆకూర అన్నం
అంటే మరికాయ అంటే
మటికాయ దాని పేరే మటికాయలు
ఓకే ఓకే మట్టికాయలంటే మీరు గోకరకాయని మట్టికాయలు అంటారంట
ఆహా
తెలిసింది నాకి ఈ మధ్యే మట్టి కాయంటే గోకరకాయ చిక్కుడుకాయ లాక మనం వలిసేది కదండి
ఆ ఆ అట్లా వలిసేది ఆ
అదే మట్టికాయ అంటారు అంట గోకరకాయని
ఆహా
ఓకే ఇంకా ఏం చేస్తుంటారు మీరు ఖాళీ సమయంలో
నేను ఏం చేయను ఖాళీగానే ఉంటాను
అవునా మ్మ్ఉహ్మ్ అంటే అట్లనే అను ట్లేదు ఏ నేను కూడా ఏం చేయను అంటే ఫోనే అంటే ఇలా స్పెండ్ చేస్తూ ఉంటారు టీవీ చూస్తుంటారా సీరియల్స్ చూస్తుంటారా సినిమా చూస్తుంటార అలాగడుగుతున్నాను
హు ఏం చేేస్తుంటారు టీవీ చూడడం ఇష్టమ
లేదు నైట్ పూట నైట్ పూటే సీరియల్స్
అవునండి నైట్ టై లో చూస్తాను సీరియల్స్ కొంచం నైట్ టైమ్ లో అయితే
వంట చేసుకోవడం తినడం పడుకోవడ
ఉదయం లేస్తాం కదా ఇంకా అదే సరిపోతుంది మొత్తం వర్క్ లోడ్ తోటి కద స్ట్రెస్ అయి పాతం మీగా పడుకోవాలని అని పిస్తుంటుంది
అంతే
ఆ
పిలల స్కూలుకు వాతారు కాబట్టి ఇంగా
అదే కదా ఇంక వచ్చేస్తూనే ఉంటారు పిల్లలిగ మార్నింగ్ పెడుతూ మార్నింగ్ పంపిస్తాము ఇంకా కొద్దిగా కూడా రెస్ట్ ఉండదు అంత వర్క్ చేస్తూనే ఉంటాం ఆ టైం అవుతూనే ఉంటుంది కదండి
ఉ
మీ సైడ్ ఏమి వంటకాల ఎక్కువగా చేస్తుంటారు ఎక్కువ ప్రిపరేషన్ చేస్తుంటారు బెస్ట్
అవునా మాకేముంది
ఉ మీ సైడ్ మీ సైడ్ ఏం చేస్త ఏం చేస్తారు మీ సైడు
తోట్లలోకి వెళ్లేేసి తోట్లలో వేసుకునే కూరక్కయలు చేసుకుని తింటారు వంకాయ మిరపకాయ టమేటా కు ఇంగ అదివారం మామూలే చికెను మటను హు
నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టమ వెజ్ అంటే ఎక్కువ ఇష్టమ
స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం
స్వీట్స్ ఇష్టమ మీకు ఏం స్వీట్ అంటే ఇష్టం ఎక్కువగ
ఏ పాయసం
ఆహ సెమీయా పయసం ఇష్టమ
ఉ
ఆహా రెగ్యులర్గ చేసుకుంటారు అయితే
ఉ
ఇంకేం స్వీట్ ఇష్టం అంతేన
అత్రసలు కజ్జికయలు ఇట్లా చేసుకొని తింటున్నాం
ఉ అవున కజ్జికాలలో ఏమేమి ఏస్ చేస్తారు కడ్జకాయలో మీరేం ఏం ఏంతో ఫిల్ చేస్తారండి
కజ్జికాల్లోన
ఆ
పప్పు ఉందే కదా
ఆ అదే వెరు వేరుశనకాయలు పుట్నాలు ఏమేం ఫిల్ చేస్తారు అవేనా కొంతమంది మా సైడు రవ్వ కూడా ఫిల్ చేస్తారు
ఆహా మేం వెయ్యం ఓన్లీ చక్కెర అవే కొబ్బెరా తుడుంబట్టి వేసుకుంటే అవి యాలగ బుడ్డలు
ఉమ్ పల్లీలు అవన్నీ వేసి చేస్తావు ఆ పల్లీలు కూడా వేయరా
ఉహు
ఆ కొబ్బరి తురుమలో ఏమేస్తారు మరి అంటే పప్పులు ఉంటే అవ్యా ఏంటి మీన్స్ అది పెసర అవేమోనండి శనగపప్పు కాదు ఏమంటరూ పోయిన పుట్నాలు అంటాము మేము చప్పడపప్పు అంటారట కొంత మంది
ఆహా మేము శనగపప్పులు అంటాం దానిలోన శనకాయ పప్పులు అంటాం
అ వేసి తీచేసుకుంటుంటారా
ఆ
ఆ ఇంకేం స్వీట్స్ ఎక్కువ చేస్తారండి మీరు అ
ఇంకేం మాములే ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు చేస్ కొన్ తింటుంటాము ఏదో ఒకటి
అంటే స్వీట్స్ ఎక్కువ ఇష్టం అన్నమా
ఆ
ఆ
అ
ఇంకా కొంతమ కొంతమందికి డబల్ క మీటా గులాబ్ జామున్ అయితే ఇస్ ష్టమండి నాకైతే గులాబ్జామున్ అంటే ఇష్టం ఉమ్ అవైతే బాగుంటాయి చెయ్య చేయడానికి చాలా టైం పడుతుంది కానీ తినేటప్పుడు మాత్రం అవి స్పీడ్గా అయిపోతాయి టక్క టక్క టక్క సేమే కొంచెం తొందర కు చేయొచ్చులేండి ఏం కాదు కానీ ఈ సేమే దీనికి మాత్రం కొద్ది టైం పడుతుంది ఇంకా పిండి వంటకాలు అంటే కూడా ఇష్టమే నాకై నాకు కూడా ఇష్టమే పిండి వంటకాలు అంటే కూడా బాగుంటాయి పండగ అయితే ఇంకప్పుడు ఇంకా బాగుంటుంది కదా పండగ టైంలో అయి తే అవి ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది బాగు
ఆ
ఇంకా మురుకులు మీన్స్ జంతికలు మీ సైడ్ చక్క తిన్నాక చేస్తారా
నాగులచవితికి చేసుకుంటాం అండి
సకినాల
ఉహు సకినాలు చెయరు సకినాలు అంటే ఏంటి
ఏమో నాకుడ తెలియదు ఎక్కడ చేస్తారు అంటే ఆంధ్రా సైడ్ వాళ్ళు చేస్తారు సకినాలు
మేము అత్తరా అసలు కజ్జకాయలు లడ్డు కారాలు రవ లడ్లు అట్లా చేసుకుంటారు
అవున
సకినాలని విన్నగాని చూలే
ఉహు ఓకే రవ్వ లడ్డు ఇట్లా ప్రిపేర్ చేస్తారు ఒకసారి చెప్తారా
ఉ
రవ్వ లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చెప్తారా
అవునా రవ్వ నే నేత్తిలో గాని నూనెలో గాని వేయించుకొని
ఉ
దోరగా వచ్చేటట్టు పక్కన తీసి పెట్టుకోవాలి పాలు కాంచి ఆ
రెడ్డిష్ అవ్వలా రవ్వ రెడ్డుగా ఇవ్వ ఓన్లీ
ఉ
టు ఇటు కొంచెం సేపు ఎంతసేపు ఒక టూ మినిట్స్ అంటే చాలా అంటే చాలు
ఊరికే దోర దోర వేగిందంటే వేగిందని పచ్చివాసన అనేది లేకుండా పోతందని
ఓకే ఓకే
ఉ
నెక్స్ట్
పాలుగా
పాలు కాచుకొని ఆ చిక్క పాలు ఉండాలా ఖచ్చితంగా ఉ
పాలన దండిగన వెయ్యమంటావా లైట్గానే
ఉ
అవి చక్కెర అంగ పిండి గిన్నె పిండి అయితే గిన్నె చక్కెర వేసుకొని కలుపుకుంటా రావాలి
ఉ
చక్కెర రవ్వ పాలు పోసుకొని లైట్ గా
అంటే ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకో చక్కర ఎంత వేయ్యాలి
గ్లాస్ చక్కెర
ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే ఒక గ్లాస్ చక్కర వేయ్యాల
ఉ
వేసేసి ఇప్పుడు వేయించిన రవ్వకి ఆ షుగర్ ఆ కలపాలి కలిపి పాలు కొబ్బరి తురుమాట్టేసి మ్మ్ కొబ్బరి తుర్మను ఏమి వేయించుకోవాల్సిన అవసరం లేదా
ఆహా లేదు అది మనిష్టం
మ్మ్ మ్మ్ ఈ తర్వాత పాలు మిక్స్ చేయాలి అంటే ఉండలు కట్టడానికి విధంగా కలుపుతూ మిక్స్ చేయాలేమో
ఆ
ఆ పాలు పాలు అప్పుడు వేడి వేడిగా ఉండాలనా
ఆ చల్లార్తాయి చల్లార్ నాకైనా వేసుకోవచ్చు
చల్లారినంక కూడా వేసుకోవచ్చు కదా ముద్ద పట్టుకుంటుందా మరి చల్లారినంక
ఆ పట్టుకుంటాది ఈ చక్కర ఉంటార్లే చక్కర ఉంటాయి తిండింటాయి కాబట్టి కలుస్తాది
మ్మ్ హు పిండి కాదు కదా అది రవ్వ కదా పట్టుకుంటుందా మ్మ్ మ్మ్ పట్టుకుంటుందా అయితే
మ్మ్
ఇంకా బిర్యానీ బాగా చేస్తారా మీరు
మ్మ్
బిర్యానీ వచ్చా
రాదు
అవునా
మ్మ్
కానీ నేను కూడా చేసాను ట్రై చేస్తాను ఇంత చేయ్ ట్రై చేసి అయినా కూడా మా పిల్లలకి బయట ఉండే అబ్ బిర్యానీ మిందే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాది
నేను గూడా చేసినాను కానిపోతే బయటుండే టేస్ట్కి ఇంట్లో టేస్ట్కి వార వస్తాందంట వారు
మ్మ్ అని అంటే వాళ్ళు తింటూ ఉంటానన్న వచ్చు నాకు అని చెప్పడానికన్నా వస్తదది వాళ్ళు తినక మనకు రాదు అన్న ఆలోచన
రాదంటే పొద్దాచే అని రాదనేది మ్మ్
అంటే మేము రవ్వలడ్డును చేసినవి తిన్నాను గానీ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదన్నమాట అందుకనే అడిగాను అంతే
అవునా
మ్మ్
మ్మ్
మ్మ్
బా తిన్నారు మా పిల్లలు రవలడ్లయినా
రవ్వ లడ్లయినాన మ్మ్ హు అంటే చేయొచ్చు కానీ మ్యాక్సిమము స్వీట్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అంటే ఏవేవో స్వీట్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడైతే షుగర్ వల్ల అప్పుడు మనం చిన్నగున్నవ్వుడు బాగా తినేవాళ్ళం కదా అసలకీ ఎంత బాగా తినే వాళ్ళము చాక్లెట్లని
అప్పుడు ఏది లేకుండానే అది ఇప్పుడు వచ్చన్నాయి కదా అన్నీ
అన్నీ వస్తున్నాయి
ఆ
అవును అసలు ఇంట్లో చేసేట్వే తినే వాళ్ళము కాన్సంట్రేషన్ ఎక్కువ మనం ఆటల మీదే ఉండేది మనకు అసలుకి ఆ ఫుడ్ మీద కూడా ఉండకపోయేది అసలుకి ఆకలి వేసినప్పుటి తి